హలో బావున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బోనమండి ఏం చేస్తున్నారు
ప్రస్తుతానికైతే కాలి యండి మీరేం చేస్తున్నారు
ఆ అండి
మేమైతే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాం మీరేం చేస్తున్నారు
మేము కూడా ఖాళీ ఎ అండి
ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
అ
బాగున్నామండి ఏం కర్రీ ఇవ్వాల మీది
మాది ఇవాళ చికెన్ బిర్యానీ అండి
అవునా చికెన్ బిర్యాని ఎలా మీ ప్రాసెస్ స్ మాకు తేలిదు
చికెన్ బిర్యానీ మీన్స్ ఫస్ట్
డ్బ్ అ అ వినిపిస్తుంది
ఆ చికెన్ బిర్యాని అంటే దమ్ దమ్మే దమ్ పెట్టుకోవాలి చికెన్ బిర్యానీ దమ్ అయితేనే బాగుంటది చికెన్ బిర్యానీ ఫస్ట్ ఒక వన్ కేజీ చికెన్ తీసుకుంటే వన్ కేజీ రైస్ తీసుకోవాలి ఆల్ మసాలాలు ధనియాలు
కున్నా కూడా అంతేనా
సేమ్ బాస్మతి రైస్ అయినా మన ఇష్టం మనం ఏది తినాలనిపిస్తే అది మనం నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి రైస్ అయినా కూడా తీసుకోవచ్చు అందులో వన్ కేజీ చికెన్ తీసుకుంటే వన్ కేజీ రైస్ తీసుకోవాలి మనం మనుషులు ఎంత మంది దాన్ని బట్టి రైస్ క్వాంటిటీ అనేది మన తీసుకోవాలన్నమాట అది ఫస్ట్ చికెన్ని నీటిగా కడుక్కొని వాష్ వేసుకొని సాల్ట్ వేసి
వన్ టైమ్ కడితే సరిపోతదా టూ టైమ్స్ అట్టలే సాల్ట్ గిట్ల ఎసి కడగాల
ఆ సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నీట్గా దాని పక్క పక్క పెట్టుకొని రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి అయిన పర్ లేదు నార్మల్ రైస్ అయిన పర్లేదు ఒక హాఫ్నహౌర్ ముందు ఆ హాఫ్ అన్ అవర్ ముందు మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలి వాష్ చేసుకొని పెట్టు నా ఆ తర్వాత ఆ వాటర్ అనేది లాస్ట్కి మళ్ళీ అందులో కొన్ని వాటర్ వేసుకొని పక్కకు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని చికెన్నిన్ని కడిగి
అంటే వాటర్ కూడా అంతే పోయాల
ఆ వాటర్ జస్ట్ రైస్ రైస్ మునిగే వరకు వాటర్వెకో నానపెట్టుకోవాలి
ఓకే ఓకే
త రైస్ రైస్ పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ నీటికడిగీ పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆనియన్స్ ఒక ఎన్ని మనం ఒక కేజీ తీసుకుంటున్నాం కదా ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని దని ఆయిలో డీప్ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ని ఆనియన్స్ ని డీప్ ఫ్రై చేస్కుని అలగే దాని మళ్ళీ తీసి పక్కన పెట్టుకుని అందులోనే బాగారా
అదే అదే ప్యాన్లో బగారా ఐటమ్స్ గీట్లా వేయాలా
బిర్యాని ఆకు బిర్యానీకి సంబంధించిన అన్ని చెక్క మొగ్గ లవంగా యాలకులు ఇలాచి అన్ని వేసి దాన్ని మంచి ఆయిల్ కొంచెం ఒక స్పూన్ గీయేసి ఆయిల్ ఇలా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అవి కూడా
ఓకే అంటే ఆయిల్ ఆయిల్ కొంచెం గీ కొంచెం వేయ్యాలా
ఆ ఆయిల్ కొంచెం గీ కొంచమ
దగ్గర గీ ఉన్నది మంచిగా దాంతో కూడా చేసుకోవచ్చు కదా
ఆ అది మన ఇష్టం అంటే ఆయిల్ ఇలా మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి తీస్తాం కాబట్టి
ఆహా ఓకే ఓకే ఆ ఆయిల్ మళ్ళా వాడలేము కాబట్టి అందులోకి పోస్తే అయిపోతుంది అన్నట్టు
ఆ అందులో వేసి ఇవి ఇవన్నీ మళ్ళా వేయించుకోని అందులోనే అల్లం అల్లం పేస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ వరకు టేబుల్ స్పూన్స్ వరకు అల్లం టేస్ట్ వేసుకోవాలి అది కూడా ఆ అప్పుడు అప్పుడు నీటి గా ఫ్రెష్ గా చేసుకోవాలి చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని దాన్ని దాన్ని కూడా అందులో వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకొని చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కడిగి పెట్టుకున్న దాంట్లో పసుపు ఉప్పు ఉప్పు రెండే ఆయిల్ వేయకోకుండా దాన్ని ఆహా ఏమియ్యద్దు ఓన్లీ సాల్ట్ పసుపు ఈ రెండు వేసుకొని దాని బా గ్యాస్ మీద బాయిల్డ్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అప్పుడు చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుది ఆహా వాటర్ అనేది ఎగిరిపోతాది అందులో ఉన్నది చికెన్ లో ఉండే వాటర్ ఎడిగిపోతే ముక్క గట్టిగా అవుతుంది పపేస్ మంచి ఉంటది చిత్త చిత్త కాకుండా
ఓకే
దాన్ని మళ్ళీ ఆ అది పక్కవ పెట్టుకున్న తరువాత ఇప్పుడు రైస్ ఉంటదిగా దానికి ఎసర పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే గ్లాస్ ఉన్నారా వాటర్ తీసుకోవాలి మనం
ఒకే అంటే అవి కొంచెం పాత బియ్యం అయితే
పాద బియ్యమైనా పర్లేదు గ్లాస్ కు గ్లాస్ న్నర వాటర్ సరిపోతుంది బారాబరా వస్తుంది పెట్టుకని అది ఎసరు వచ్చిన తరువాత ఈ రైస్ అందులేసుకొని ఈ రైస్ అందులేసుకున్న తర్వాత ఈ ఇప్పుడు అబ రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి
బైలైన్ తరువాత ఈ చి కలుపుకున్న చికెన్ అందులో వేసుకోవాలా
ఆ బాయిల్డ్ అయిన తర్వాత ఆ రైస్ ని కొన్ని ఇప్పుడు మిగిలిపోయిన వాటర్ ఉంటాయి అవి తీసేసి అందులో నుండి రైస్ సపరేట్ చేసి మళ్ళీ చికెను మనం బౌల్ వేసుకున్నాము ఆ బౌల్లో లో ఈ రైస్ వేసుకొని లేయర్ వైస్ వేసుకొని ఫ్రై చేసిన ఆనియన్స్
ఫస్ట్ ఒక లేయర్ చికెన్ వేసిన తర్వాత మళ్ళీ అందులో రైస్ వేయాలి అట్లా లేయర్
ఆ లేయర్ వైజ్గా లేయర్ వైజ్గా వేసుకోవాలి అది ఇప్పుడు మనం ఫస్ట్ చికెన్ల మొత్తం మసాలాలు ధనియాల పొడి మ జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ చికెన్ కి పట్టించుకోవాలి
ఫస్ట్ పట్టించుకోవాలన్నట్టు
ఆ బాయిల్ చేసిన తర్వాత చికెన్ కి పట్టించుకోవాలి పట్టించుకొని దీని మొత్తం ఆ ఆయిల్లో వయించిన అల్లం పేస్ట్ బిర్యానం బిర్యానీ సంబంధించి మసాలాలున్నీ దాంట్లో పట్టించుకొని వాటిని చికెన్ లో కలిపి ఈ రైస్ లేయర్ వైజుగా ఎసుకోనీ ధమ్ జేసుకోవాలి టెన్ టు ఫిఫ్ మినిట్స్
అంటే ధమ్ బిర్యానీ అంటే ఆ పైన ఆవిరిపోకుండా చుట్టూ మైదా పండితోటో కా గోదుపిండి తోటి ఇట్లా కప్పేస్తారు కదా అట్లా ఎయ్యరా
అర్థం కాలే అండి
ఇప్పుడు ధమ్ బిర్యానీ అంటే లోపల ఉ నావిరి మొత్తం బయటికి రాకు
ఆ
మైదా పిండినో గోధుమ పిండినో సంథింగ్ ఏ ఇట్లా కలిపి అది ఆవిరి బయటి రాకుండా కలిపేస్తారు కదా
ఆ అంటే దాని మీద ఇప్పుడు ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి ఇప్పుడు దనం చేసుకునేటప్పుడు ఒక పెద్ద గిన్నెల అంతా రైస్ చికెన్ అంతా తీసుకున్నాక దాన్ని తీసుకునేటప్పుడు పైన ఒక పెద్ద మూత పెట్ ఉందండి ఏదైనా వెయిటు దాని మీద అదే ఇలా కప్పేసుకోవాలని ఏం లేదు గోధమ పిండి కొంచ పిండి లాగా పెట్టుకున్న గాలి రాకుండా ఉంటది అదేనా వేసుకోవచ్చు దాన్ని వెయిట్ పెట్టుకున్నా కూడా ఆగి బయటికి దాన్ని
ఆ ఆవిరి బయటికి పోతే ఆ స్మెల్ అనేది బయటికి పోతే మళ్ళా ఆయ్ ఆ
పెట్టుకుంటే ఫోదు పైనా
అ
చికెన్ బిర్యానీ అలా చేసుకోవాలండి బాగుంటది నెక్ట్ మీరేప్పుర్యానా ట్రై చేయండి చాలా బాగుంటది
కంగాజెస్తా మీేరు చెప్పాలి కదా ప్రాసెస్ మేము ఖచ్చితంగా ట్రై చేస్తాను ఓకే అఓ
ఇంకా అండి మీకు ఏమేం ఫెస్టివల్స్ అంటే ఇష్టం ఫెస్టివల్స్ కి ఎలా ఎంజాయ్ చేస్తారు
ఫెస్టివల్స్ అంటే మాకు రం రంజాన్ స్పెషల్ ఎక్కువ ఎందు ఎందుకంటే మాకున్న ఒక్క పడుగ అది కొంచెం పెద్ద పెద్ద పడుగ
పిలగాన్ని
మాకు రంజాన్ అంటే పేపర్కు పెద్ద పంగ విన్పిస్త్
అవు
మాకు స్పెషల్గా అంటే రంజాన్ కదా మా ముస్ లిమ్స్ క అదే మంచి పెద్ద పడుగ అదే ఫస్ట్ అండ్ మంచి గ్రాండ్గా చేసుకుంటాం
ఆ అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు రంజాన్ అని చెప్తున్నాడు కదా
అంటే ముస్లిమ్స్కి మంచి స్పెషల్ పడుగ అది
స
కొత్తగా పేదవాళ్ళకి ఆ రోజు మేము ఉన్నంతలో దానం చేయడంగాని మీద ఒక స్వీట్నెస్ చేసి
ఆహ రంజాన్ అంటా ఇట్లా థర్టీ డేస్ ఫాస్టింగ్స్ ఉంటారు కదా దేవుడు అనే పేరు చెప్పుకొని
ఫస్టింగ్ గూడ ఉంటుంది మేడం అది
అందులో సమెతకురాన్ చేసుకుంటారు నమాజులు చేసుకుంటారు ఫైట్ డేస్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ నమాజ్ చేసుకోవాలి
అవును ఈ థర్టీ డేస్ మంచిగా నమాజ్ ఆ అట్లా ఉంటది మేడం మీకు దెలసే ఉన్టది కావచ్చు రంజాన్
ఆ దాన్ని అట్లా వేసుకుంటారు కదా అంటే స్పెషల్ ఉంటంది కదా దాంట్లో అంటే వేరే పేద వాళ్ళకు
పేదవా పేదవాళ్ళకి కూడా ఆ టై లో పంచి పెట్టడం
ఆ పేదానే కాదు జస్ట్ ఎవ్వరికైనా కూడా సేమ అనేది స్వీట్నెస్ ఇవ్వడం అనేది ఆ ఫెస్టివల్ యొక్క
ఉద్దేశం హుహు అవును
ఇంకా అండి హలో
చెప్పండి మేడం
ఏమో డిస్టర్బెన్స్ వస్తుందిడి పక్కన
పక్కన అంటే ఓ పిచ్చుక ఉంది మేడం అట్ పి పచ్చగా పై నుంచి అరుస్తా ఉంది ఆ
దే వయిస్ రీసౌండ్ వ
ఆన్స్ పిచ్చుగా ఇప్పుడ దా ఈవినింగ్ అయింది కదా మంచిగా మా దగ్గర గూడులాగా పెట్టింది అదిరుస్తుంది గూడులాగా పెట్టిందండి పైన అది అరుస్తుంది ఇదే టైం వస్తుంది కదా ఈవినిగైతే ఇగా వాటి గూటికి వాట వస్తాయి కదా
అవునా ఈ సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేశారంండి
ఆ ఇంకేం లేదు మడి
ఆహా
చెప్పండి
సంబర్ని ఎలా ఎంజాయ్ చేశారండి
సమ్మర్ ఏం లేదు మేడం ఇంట్లోనే ఉన్నాము ఎంండకి ఎటు పోయేటట్లేదు
అవును
ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంండ తోటి బయటకి వచ్చేంత కూడా లేదు
అవునవునువునడి బాగా ఎండలు బాగున్నాయి ఇంకా మరి వర్షాలు కూడా స్టార్ట్ అ ఎవరు చ వస్తాయిదవ అ
అవును మేడం జూన్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ డీస్ కావస్తని అవా చాలైతుంది ఆలోదు ఈ సమ్మర్యి ఏంలేద ఈ సమ్మర్లోయితే ఏటాలలేదు ఇంటి దగ్గరే ఉన్నా
చెప్ వాయిస్ బ్రేక్ అవుతుందండి
వాయిస్ బ్రేకవుతుందా
ఆ
ఓకే ఇప్పుడు
ఆ చెప్పండ అన్న
మీరిడం నలార
ఆ మేము కూడా ఈసారి ఎట్ వెళ్ళాలిదండి ఇంట్లోనే ఉన్నాము
పిల్లలు పిల్లలు ఉన్నారా మీకు
ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే మేడంమ్